హలో హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుందా,
వినిపిస్తుంది.
ఏం చేస్తున్నారు.
నీకు వినపడుతుందా,
అన్నం తిన్నారా ఆ వినబడుతుంది. తిన్న రా అన్నం భోజనం చేసారా,
చేశారా మీరేం తిన్నారు,
తోటకూర
అంటే తోటకూర వండుకున్నారా, ఎట్లా వండుకున్నారు.
నేనేం
మేం కూడా తోటకూర తింటాం, నేను అది పెసరపప్పు లో వేసి వండము,
హు హు
మేము వట్టిగానే వండుకుంన్నా మాకు పెసరపప్పు ఇష్టం లేదు, తోటకూర మాకు అమ్మోతే మేము కొనుక్కున్నాం,
అవునా
అవునా ఉ
మీకు చేయొచ్చా అట్లా
మీకు చే
నాకు తోటకూర చెయ్యరాదు మా మమ్మీ వండింది.
అవునా
అవునా
ఇంకేమైంది.
నీకు ఎం కూరలు చేయొచ్చు, నాకు చికెన్ వండొచ్చు,
అవునా ఓకే
చికెను ఫస్ట్ స్ట్ షాపు నుంచె తెచ్చి చికెన్ తీసుకొచ్చుకోవాలి చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత అట్ట మనము మ్యారినేట్ చేసుకోవాలి
కలిపి పెట్
ఫస్ట్ హ్మ్ చే ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయాలనుకుంటునేమో స్కిన్ లెస్ తెచ్ కోవాలే
అ
ఆ మనము స్కిన్ లెస్ స్కిన్ ఇష్టం ఉంటే స్కిన్ తోని చేసుకోవచ్చు ఎట్లైన అంత బానే ఉంటది ఫ్రై చేసుకోవాలంటే ఇట్ల
నేను ఇప్పుడు ఫ్రై చెప్తా ఫస్ట్ హ్మ్ ఫ్రై కొంచెం పసుపేయాలే చికెన్ ఫ్రై కి కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఆ కలిపెట్టేసుకోవాలంతే కల్పుకున్న తరువాత అవసరం లే పెడితే మనం అర్ధగంట పెట్టొచ్చు కానీ అవసరం లేదు
మ్
అంత ఒక దిన్నల ఆ గిన్నె మా ఒక ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కోసుకో
ఉమ్
ఆ ఆ నాలుగు పచ్చిత్తాలు కోసుకోవాలె చిన్న చిన్న కోసుకోవాలె ఏ మన ఇష్టం మన ఇష్టం ఉన్నంత పోస్కోచ్చు ఫ్రై కదా
ఉల్లిగడ్డలు ఎప్పుడు పోయాలి
అయితె ఏం కాదు ఫ్రైలో మనము మనం అట్టి కూూర వేసుకుంటే తీియతి నెగా అయితే కోసుకున్న తర్వాత ఇవన్నీ మాడే రాకుం చాలే
ఉమ్
ఆయిల్ పోసినాక తీసినాం కదా మాడే రాగాక మనం ఫ్రై చేయాలి మాడె అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి
ఉమ్
చేసినాంక అందులో కొంచం అల్లు ఎల్లులు పేస్ట్ వేయాలి కొంచం పసుపు వెయాలె ఇంత ముందు మనం కలుపుకున్నప్పు వేసుకున్నాం కదా కొంచెం తక్కువ వేసుకోవాలి ఊహు కల్పాలె కల్పిి నాంక కొంచం ఉప్పేసుకోవాలె ఒకేసుకుక ఇ ముందు కలిపున్న చికెన్ ఉంది కదా అది మనం ఇందులో వేసుకోవాలి
ఓ
ఆ వ్ ఇందులో వేసుకొని ఫూల్ మంట విని కలపాలి కల్ పాలె కల్ పాలె కల్ పాలె మనము అవసరం ఉంటే మనం ముందే మనం కొత్తిమీరును పుదీనా కరింపాకు ఇవి ఏం లేకుంటే కరిీవంపాప ఒకటి కంపల్సరీ ఉండాలి
కరివేపాకు వేస్తారు
కరేపాకేస్తారా ఉ కరేపాకు కంపల్సరీ వేయాలి ఒక చేసుకుంటారుప్పుడు చేసుకున్నాక ఇవన్నీ కలుపుతంటే కలుపుతుంటే కొంచెం ప్ర ఏేనాంక అందులో మనం కొంచెం కారం కొంచం ఉప్పు మసాలా అన్నిట్లలో స్పూన్ వేసుకుంటే ఇందులో రెండు స్పూన్లు్యా ఉ కారం అని ఇట్లలా రెండు స్పూన్లు వేసుకుంటే ఇలా నాలుగు స్పూన్లు వెయ్యాలి
ఏ చి నా
ఉ వేసినాక కొంచము ఆ పచ్చి మసాలా ఉంటది కదా
అవును
అవును వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కొంచెం తక్కువ మంట చేసుకొని కలుపుతూ ఉండాలి
ఆ
ఆ మాడకుండా కలుపుకు ఉండాలి వాటర్ పోయద్దు
వట్
వాటర్ పొయ్యకుంటే ఎట్లా అదే ఉడుకుతది అందులోకి వెళ్ళలి వస్తుది చికెన్లకిళ్
పెరుగు వేస్తారా
పెరుగు కూడా వేసే కి కుండదు చికెన్ కె వెళ్ళలి ఫ్యాట్ తోనే వస్తది వచ్చాక అ అంతా ఆయిల్ అదంతా సటిట్ అవుతుది అయినక కొంచెం సిమ్ లో పెట్టుకొని ఈ మన ఆవిరితోనే కొంచెం అలా ఉడుకుతుది ఆ క్యాబ్ పెడతా
బ
ఉడికినంక లాస్ట్ కు మనం కొత్తిమీర చల్లుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ తీసుకోవాలి కొత్తిమీర వేసుకొన ఇగ ఉ పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు సూపు ఉండది కదా దానికి మనము అతి చారు చేసుకోవాలి
చింతపండు
చింతపండు చారు ఉ చింతపండు పిసుకోని అందులో పోపు వేసుకొని అందులో టమాట చారు కూడా వేసుకోవచ్చు ఏ చారు అయినా ప
టమాట చారు అయితేనే కమ్మంగా ఉంటాది
పొడి పొడి కాకుండా ఆ చారు చేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి చార్ల
ఉ
ఉ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని ఈ అన్నము పెట్టేసుకోవాలి అన్నము జీరా రైస్ చేసుకోవాలి
అదిస్తులే దీనికి మంచి కాంబినేషన్ ఉంది కొంచము మనము పోపులా జీలకర్ర వేసేసి అన్నంలో కలిపేసుకుంటే ఆ జీర రైస్ అవుతది కొంచెం నెయ్యి వేసేసుకోవాలి.
బగారా రైస్ కూడా వేసుకోవచ్చు కదండి
ఆ వేసుకోవచ్చు ఇగ చార్ చేసుకున్నాం కదా బగారా సెట్ కాదు
కదా
ఉ ఇగ జీరా రైస్ వేసేసుకొని కొంచెం వేసుకొని వట్టి అన్నం కూడా బెస్ట్ ఉంటాయి తీసుకొని ఫస్ట్ కూర ఇటు పక్క పొంటి పెట్టుకొని చారు పోసుకొని కూర అంచుకు పెట్టుకొని తింటే బాగుంటంది.
అవున్
ఇది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పాటిస్తారు
అ
తెలంగాణలో అంత ఎక్కువ పులుసే ఎక్కువ ఉంటది ఆ మా తెలంగాణ ల, ఆంధ్రా వాళ్ళు
ఈడ గూడ చెస్తారు గదా గోంగూర చికెన్
అవును వాళ్ళు అన్నీ చేస్తారు ఇ మనకు అవసరం లేదు
తెలంగాణ
తెలంగాణ వాళ్ళు అంత చేస్ హలో
గోంగూర, చికెన్ ఆ
గోంగూర కాడ్ చికెన్ మనకు లేదు అది అవును మనకు వచ్చిన కూడా వండుకొని ఇంత బాగార వేసుకొని తింటాము అలా అట్లా
ఉమ్
ఆ
చాలా బావుంది
చాలా బాగున్నాటాయి కదా ఇవి
నెలలా ఒక రెండు సార్లు చేసుకుంటార చికెను సరేనండి
సరేనండి బాయ్